ఓ ఓకేనా
ఓకే
ఉమ్మ్
ఏం చేస్తున్నావ్
నేనా ఇంటి మందా మాకు వర్షం పడుతుంది ఉన్నాను
అవునా మాకు క్లైమేట్ చల్లగా ఉంది
అవును వర్షం పడుతుంది మాకు వానకు
మాకు వర్షం పడట్లేదు గాని క్లైమేటు చల్లగా ఉంది ప్లసు ఇంకా మునుగుతుంది
ఇక్కడ వర్షం పడుతుంది కొద్దిగా లేైట్గా
ఆ మళ్ళీ ఎండస్తుంది కొంచెం
ఆ ఆ ఆ ఇక్కడ ఎండే లే
సున్న పనామన
అవు
ఎందుకేనంటే నాకు కాలు బాగోలేదని చెప్పే చెప్పా కదా
అవును చెప్పావ్
ఇవాళ విజయదుర్గ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ మీఅమ్మ బాలేదంటగా ఎలా ఉంది దుర్గా నీ గురించి చెప్పిందామ్మా అని చెప్పింది
అవును
తగ్గిపోయిందా రెస్ట్ తీసుకో అని చెప్పింది
అవును
సరే
కాదు అది రీ రి విజయ వి విజయ దుర్గాకి పూజితకి నేనె చె ప్పాను నిన్న మబ్బ తగిలింది అని
విజయదుర్గాకు నేను చెప్పా ఫోటో కూడా పెట్టా కాల్ ఫోటో పెట్టమంది
ఆహ్ ఆ
నేను హాస్పిటల్‌కి కూడా ఎళ్ళా అసలు డాక్టరే ఇంటికొచ్చాడు
ఆహా
ఎళేపోతున్నా
అయ్యో ఆ
అలా ఉంది అసలు అందుకనే పొద్దున సరిగ్గా మాట్లాడాలా నీతో వో పక్కా కొరోండుతనే
అవును
ఇట్లా వాలే నేను ఇంట్లో బట్టలు ఒకటి ఉతిక అవును అన్నం కూరలు వండే అంతే మా మొవయ్య అంట్లు కడిగాడు పొద్దున తాతీయ ఏమో గదిలుడిసేరు
హ్మ్ హ్మ్మ్
ఆ ఇప్పుడు ఏంటో మాట్లాడుకున్నాం కుటో కుటుంబమా ప్రయాణం ఆహారమా
హలో నువ్వే చెప్పు వేణి నీక్ కాల్ రికార్డింగే కదా ఉండేది
కొన్నం అయిపోయింది
అవు
ఆ నీకు ఊర్లెళ్ళ
ఓ కుటుంబం ముగ్గురు ఏటి అర్ధంకాలే మల్లి చెప్పు
నీకుఊ ఊరు వెళ్ళటం అంటే ఇష్టమేనా
అస్ ఎప్పుడు కా
నీకు బండి ప్రయాణం ఇష్టమా బ బండి ప్రయాణం ఇష్టమా లేదా కారా లేదా ఆ బస్సా ట్రెైనా విమానమా
అన్ని మలి తెమరం వంశీ అది ఎవరో ఒకరు చెప్ తిక్కలేసింది వంశీ కీ
కారు విమానం ఎక్కలేదా
కాలికెన్స్
అ
కారు కుడా ఎక్కా కారు మీద కుడా చాలా సార్లు వెళ్ళా నంబరు ఒక్కటి ఎక్కలే ఏదోకలాగా ఛార్జి ఎక్కువ ఉంది
నేను కూడా అంతే కారు ఎక్కాను బండి ఎక్క ఆటో ఎక్క ట్రైను ఎక్కా బసు ఎక్కా
అవును
కానీ బస్సులో బస్సులో ఏళ్తే అందరం అందరితో ఏళ్లనట్టు ఉంటది ట్రైన్లో అయితే ఇండివిజ్ ల్గా సీట్లో కూర్చుని బయట ప్రపంచాన్ని అ ఆస్వాదిస్తూ ఆ ఆ ట్రైన్ మల్లి వన్అవర్ కీ టూఅవర్స్ కీ రీఛాయింది కద ఆ గాలి ఆ పక్షులు చెట్లు పీస్ఫుల్గా ఇంక ఏం గనబడవ్ మొత్తం ప్రకృతే బండేతే బండేతే పొల్యూషను
అ
రోడ్డు పక్కల అన్నీ కనబడతయ్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు బండి కారు గూడా అంతే ఆటో గూడా అంతే ఆటో సర్వీస్ ఆటోలు అయితే అస్సలు ఆగవ్ ఓన్ ఆటోలే ఐతెనే బెట్రు
అవ్ నే అ నేన్ నె నె నేన్ అదే అ అన్ ఆ హా ఆడో కైతే బుక్ ఎక్కుండవు ఆడో ఆటో బుక్ ఎక్కుండవ్ అన్నీ వోకోక ఒకల్
అహహా
అహ హుఫ్
మీకు ఇంకా బుకింగ్ కూడా ఉందా అ
ఆ బు బుగ్గి బుగ్గి చేసుకోదు చేసుకుంటే అదస్తది
అ మాకు ఇక్కల్లేవు బుకింగ్ సెక్షన్స్ లేవ్
కాదండి అన్నీ మ మ అ మాకు కాకపోతే ఆ ఎన్ తెరిదుల ఆటలో ఉంటై కదా అ ఆళికి మనం ఇంతో ఎన్ జమూందే జమ్ముగ రండి అనంటే ఉ మనకు మాత్రమే తీసుకెళ్తారు ఉహ్ అలా అలా గుత్తెక్కున్
ఓకే మాకు అలా కూడ రారు కాకపోతే ఎక్కువ అడుగుతారు
అలా అలా కొద్దిగ ఎక్కువ అడుతర్లే కొద్దిగ అమోంట్ అవుత్
ఊహు
ఇ
ఇప్పుడు దాకా నువ్ ఏయే ఊర్లూ ఎళ్ళావు
నేను ఉరిట్లా నేన్ రాయల్ హ రెండూ వైజాగూ విజయనగరం
ఏంటీ వై వొరిస్సా ఎల్లావా
ఆ మ మాయాదేవి వుడుతాహె
అవునా
అవున్ దికా శ్రీకాకులం
విజయ దుర్గాతే ఐలాండే ఎళ్ళిందంట నా నేన్ ఎప్పుడు అలాంటి ప్లేసెస్క్ ఎళ్ళను
న అన్న మేరుబోరు కూడా వచ్చాను విజయ కూడా విజయ కూడాకు
ఏ సార్ మా ఊరు వచ్చినప్పుమా ఇంటికిరా
బకా పూజతే కొ పందయింద
ఆ
హ చెకు
ఈ ఈసారి మా ఇంటికి రా తప్పకుండా
కదమ్ పడుస
ఇంకేంటి ఇంకా ఆ ఊర్లో ఎళ్ళం ఇంకా ఏ ఊరు
ఓ మీ మీ మ బ న బ త దలు బ వేదులో
ఎ కుసతో ఊళ్లో దేని మీద వెళ్తాం
ననుద ఏ ని చద ఆ బ బస్తతు నస్త ఏ జ ఆర్డర్ బుక్ చేసుకుపోదు ఎడి ఉమ్ ముకలదాంట
ఎప్పుడుద కుర బసులు వచ్చుంద ఆనించే
అవు
ఉఊరుకునే బస్ లోకి అన్నారు బస్లు కాాల ఉండట్లా స్ీడ్స్ పోడం దొరకట్లే
ఆహా లే ఏద త కదా
ఆ ఏ నువ్వు నువ్వు కూడా చేస్తావ మళీ కాలు
కష్హఫ
ఆ అంటే
ఆ కయ